హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది హ్యాపీ బర్త్ డే
థ్యాంక్ యూ అ
ఏం చేస్తున్నావు
ఏం లేదు బయట తిరుగుతున్న కూర చేస్తున్నాను
ఏం కర్రీ
దోసకాయ
అదేమే
ఏది అ అడ అమ్మ వద్దన్నది ఈ రోజు
ఎందుక
అమ్మ తినదు ఈరోజు
ఆహా రేపా
రేపు కాదు సండె ఏమో తెలువదిగ
సండే దాకా ఉంచుతారుదాని పాపం బయటకి విడిచిపెట్టలేరాచ
ఆ
ఎంతకీ కొనుక్కొచ్చింలు దాన్ని
ఆ మాదే అది మా తాత పంపించిండు
ఆహా ఇంటికెల్లా
ఉ
ఎవరు తీసుకొచ్చింరు మరి
నాను పోయ్యడు సండే రోజు
పొయిండా అ పొయి మళ్ళా వచ్చి మంచిగనే వచ్చిండ
ఉ పోయ్యి ఆ వరి వరి వేస్తున్నరని వరాలు తీసి మళ్ళా సాయంత్రమే వచ్చేసిండు
అవునా
ఉ
ఏందీసి వచ్చిండు
అది వరాలు
వరాలువా
లైక్ అట్లా మడి మడికి కట్టు కడతారు కదా
ఆ ఆ ఆ
అవి ఆ మీరేమంటారు
వడు అని అంటారు
ఆ ఒడ్డు ఒడ్డు ఉం
అందుక అక్కడ ఎవ్వరు ఉండారా ఇక్కడ నుండి పోయి బస్ ఛార్జ్ పెట్టుకొని
ఆ ఇంగ నానకి ఇష్టం ఆ పని అంటే ఇంగ వీలేవరికి రాదు మా బాబాయ వాళ్ళకి ఇట్లా పెద్దళ్ళకి ఎవరికి రాదు హు హామ్
ఏం చేస్తున్నావు
ఏముంది ఏం లే
ఉం రేపు కాలేజ్ కా
ఏమో తేలుత్తలే రేపు లేదు అనుకుంటా కదా
ఎందుకు
ఆ
ఎందుకు
రేపు లేదు థర్సడే నుండి అనుకుంటా
అబ్బా రేపు ఉందనుకున్నా నేను
లేదు నాతో నైన్ అనండి మనకు తాజ్ ఆ
మనకి వెడ్నస్డే తర్స్డే సాటర్డే కదా
కాదంట
ఆ
ఇప్పుడు వాళ్ళకి జరుగుతున్నాయింట సిఎస్సి వాళ్ళకి మనకు థాస్డే ఫ్రైడే సాటర్డే అంట
అవునా
ఆ
ఉం
ఏవో నైవే అన్నారే జూలే టైం టేబుల్
అసలు అట్లా టెలిగ్రామ్ టెలిగ్రామ్ లో కూడా ఏం పెట్టలేదు అట్లా
ఏ అదే అట్లా పెట్లేదని అది ఓపెన్ చేతే మన బ్యాచ్ లేనట్టు అయితుంది ఆ
ఉం
కానీ అడు సపరేట్ గా మళ్ళా ఇయ్యలేడు మన బ్యాచిలని మాత్రం
ఉం ఉం
ఉంది అనుకున్నావ అయితే
మై మామ్ ఇస్ ఆన్ ఫైర్
ఆ
మీ
అ
ఇంకా చెప్పు
ఏవుంది ఏమి లే అదే ఓపెన్ చేష్న డేట్ థర్టీన్ అంట వెరిఫై యువర్ కమ్యూనిషన్ ప్లాట్ఫాం స్కోర్ డాటా కంప్లీట్ యువర్ అవున్ అది
అ అరే నాక్ అదే అదే అఖిల్ అది నైన్ నైన్ చెప్పిన్ నాకు శిక్ష ఏ ఐ అని ఉంటదంట మెయిల్ల్లో
ఎయిలేవ నువ్వు
నేన్ జెయ్యలేను
ఆ యాంటి కేస్ రీడ్ ఏం ఉండది నీ మెయిల్లో స్పామ్ లో ఒక మెసేజ్ ఉంటది
అ
అందులో అంటే క యుఆర్ఎల్ అంటే చేసేద్ ఏం లేదన్ల అంటే వదు ఓపెన్ చేస్ అంట్ చేసేదంటే అండ్లడ ఉంటయి టాస్కుల్ అవ్వివ్వి ఉంటాయ్ ఇగా నేన్ ఏం జేయలే జష్ చేయలే చేయలే ఓపెన్ చేశి అద్ ఎట్లుందో ఏముందో చూసిన అంతే ఎట్లాంటే ఒక నైన్ మాడ్యూల్స్ లా ఉంటయి ఒకట్ రీడింగో స్పీచింగో అది ఏదో ఉన్నయిగ
ఉహ్
నువ్వు జూడు మెయిల్లో కాలేజీ మెన్ స్టాండ్ లో అక్కడనీ
ఏంది
అంటే సిక్షయ్ కాలేజ్ మెయిల్ ల్లో మేల్ అందులో స్పామ్ ఉంటదెలుసుగా
ఆ
ప్యామ్ లో అది శిక్ష ఎఐ అని మెసేజ్ ఉంటది
ఆ
అది ఓపెన్ జేసి అందులోనే నీకు ఇగ యూజర్ నేము పాస్వర్డ్ అందులోనే ఉంటయ్ ఆ మెయిల్ లో ఫోటోలో ఉమ్ అద్ చెక్ జేసి అది ఒకసార్ నార్మల్గ ఓపెన్ చేయి ఏము
ఉమ్ ఓకే
ఆ అసలది కూడా మనం ట్రై ఏయాల్ చెయాలిగా
ఆ
అవు ఏద్దాం అది కూడా రేపనుంచి స్టార్ట్ చేద్దాం
సరే
అందరు జేత్తున్నారనుకుటా మనమే
ఎవ్వర్ చేప్ప చేసినా గూడా
అ
డ్రాయింగ్ చేష్నావా ట్వంటీ వన్ ఏసింది
చెప్పు ఓకే బానే ఉందిగా
అ
మంచ్ ఉందిగా
ఎందులో వెట్టింది
ఇన్స్టా స్టోరి వెట్టిందిగా
అవును నేన్ నాకు వ్యూ వన్స్ ల వెట్టింది
ఆన్ ఎట్లేసింది
ఉ బావుంది
ఊమ్ అదే
నేన్ జూడ్లే ఇన్స్టా
అ
ఇన్స్టా నేను చూడ్ల్లే
ఆ నేను ఇందాకే ఓపెన్ జేశ్న
ఊ
యో ఇక్కడ వెట్టిన్ లిల్లా ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్ నీక్స్ పెట్టాల స్క్రీన్ షాట్ బెట్టాల్లా అది
ఏంటిది
అదే ఏంటిదంటే అది ఇప్పుడు థర్టీన్ అంటే నిన్నట్నుండి నిన్న ఈ రోజు రేపు బ్యాచ్ ఏ వన్ ఏ టూ వాళ్ళకు ఉంది
ఆహా
ఊ అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ అయిపోయినంక సిక్స్టీన్త్ మనది గదా అప్పనుండి ఎ త్రీ
ఓహో
ఊ సార్ అడుగుర్ మరి వీళ్లు ఎవరన ట్వంటీ వన్ వాల్లు ఈళ్ళు ఒతుల్లేమో ఫోర్టీన్ మెసేజ్ ఏత్తలేద అయితే అసల్ నీకు
లేదు లేదు ఈ రోజు నుంచి కాలేజ్ పోదాం అనుకున్నం గానీ ఈ రోజు లేదని జెప్పిరు గదా అంటే అ టెండెన్స్ కోసం ఒద్దాం అని అన్నది బోరు గొడుతుంది అనని
ఎవరు
ట్వెంటీ వన్
ఆ అ అటెండెన్స్ కోసమో ఇ దేన్ కోసమో
ఊ ఒస్తాం రేపు
యోన్ నువ్వైతే ప్రాక్సీ రెడీ ఏసుకో
హదే
అవి పడతయో లేదో తర్వాత
పడవు అరొ ఆస లీవా ఏమో చూస్తా
చూ ఒకేళ ఉంటే అవి ట్రై ఏద్దం ఒకేళ మ పడితే అప్పుడు చేద్దువు మరి
అవ్వీ అవ్వి దేనికి వడుతయంటే జే ఎన్ టి యు దాని గాకుండ వేరే దానికి ఉంది శ్నవా గ్రీన్ కలర్ బాక్స్
అదే అదే చూద్దాం దీని కూడా అయితే ట్రై ఏద్దాం ఏమో కొందరు వడతయ్ అంటుళ్ళు ఫోర్త్ ఫ్లోర్ లో చూద్దాం ఇగ కన్ఫర్మ్ దెల్వది
ఉ
అ ట్రై అయితే జేద్దం పడుతెనేమో పడుతద్ లే అంటే లిన్
ఊ
నీక్ చెప్పిన్నా ఆ కిలది ఓ
ఏంటిది
అదే ఫ్లిప్కార్ట్ ఎగ్జామ్
ఆ
అందులో వచ్చింది
ఎవరికి
అక్కి
మీరు అప్లై చేసినావా నువ్వు
దేనికి
ఫ్లిప్కార్ట్ ఏదో ఎప్పినావ్ చూడు ట్వెత్
ఏహే అది అది అది అదిగాదు
ఆ ఈ ఫైవ్ తౌసండ్ థర్టీన్ తథౌసండ్ అన్నావ్
ఆ ఆ అది
ఆహా
ఉమ్
వచ్చిదాక్ పాస్ అయిందా
ఆ అయ్యిందమ్ట అది ట్వంటీ ఎయిట్ అట్లా డేస్ టైం పడతాంట రీడింగ్ కానికి
ఆహా
ఇగా రాణికి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిందంట
వామ్మో అది మత్తేం షాపిగ్ కేనా
అంతే మొత్తం ఫ్లిప్కార్ట్ కే అంట
అయితే నువ్వు కూడా చేసుకో ఇగ
అంతే ఇగ నేను చేసుకుంటే ఇప్పుడు ఇగా మళ్ళా ఇంకా ఇప్పుడు అక్క చెల్లియాక ఇంకో ఐదు ఎరు నలుగురు చెల్లెలు ఉంటారు
ఆ
అంటే పిన్ని వాళ్ళ కుతుర్లు ఉన్నారు చూడు ఇప్పుడు రాఖీ వత్స్తుంది కదా అమ్మ అందులో నుంచి ఆర్డర్ పెట్టమని చెప్పిందంట
ఓహో
ఆ అల్లునికో రెండు జతలు మనకుండదు ఆ వాళ్ళు ఆఫీస్ లో నుండి వాళ్ళు పెడతారట ఇయర్లీ ఓకే సార్ ఆ మొత్తం స్టాక్ దింపుతుంమ్ డ్రెస్ ఇలా
ఉమ్ హు
వన్ ఇయర్ వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చ అంట
వన్ ఇయరా
ఆ
హా
అంటే ఈ స్టార్ట్ అయినుంచి వన్ ఇయర్ లోపు ఫినిష్ చేసుకున్నాను మనం రెండు మూడు నెలల్లో ఫినిష్ చేసి పెట్టాలి
ఉమ్ గిరీష్ చెయ్య అట్లే నాకు కూడా డ్రెస్
సరే అడుగు అవు నీక ఏం చెప్పింది ఫోన్ చేసి నిన్న
ఏంలే విస్ చేసింది
ఆ
ఏం చేస్తున్నావు ఎప్పుడనా టైం ఉన్నప్పుడు కలుద్దాం అని అన్నది
ఆ చెప్పదండి నీకు నాకు చాల దూరం అని
ఎందుకు
ఆ
ఏమో
నువ్వే ఏడుంటవ్ ఆడ ఏంటుది
మీ దగ్గరకు వచ్చినప్పుడు కలుద్దాం అన్నది
నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇట్ల వత్తా అంటే నేను వద్దంట
ఆ నవ్వు అట్లాంటివి
మరి ఎందుకు గాడికెల్లి ఈడు ర్చడం సరేతి అత్తే రానక్కసారి
ఉ ఇంకా అన్న ఫోన్ చేసినాన
అడిగింద
అడిగింది ఆ ఇం వాళ చేయలేదు అని ఉ
చేసి చెప్పేయండి ఫోన్ య్యాడు అని
నేను చెప్పన్న ఫోన్ ఏం చేయలేదు మెసేజ్ చేసింది అని చెప్
ఆ
ఉ
ఇప్పుడు అంటే నా బర్డే కి
సరే
బర్త్డే ఇక్కడ బర్త్డేతర్వాత బయటకు పోయినప్పుడు నువ్వు నైన్ ఇంక అతి ట్వంటీ వన్ వాళ్ళందరు వచ్చినప్పుడు రమ్మంటే అయిపోయింది
సిక్స్టీ వద్దా మీ సిక్స్టీ
నైన్ సిక్స్టీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్టీన్
ఆ
థర్టీ సెవెన్
ఉ
ఇంక ఎవరున్నారు
ఇంకా థర్టీన్
స